ఓ
బాగున్నావా
అవును బాగున్నాను నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బావున్నాను
ఈ మధ్య నాకు బేకింగ్ వీడియోస్ చూడటం చాలా అలాటయింది
రియలీ నాకు బేకింగ్ అంటె చాలా ఇష్టం కేక్స్ కుకీసు కప్ కేక్స్ పాన్ కేక్స్ చూడగానే తెలిసిపో తినాలనిపిస్తుంది తెలుసా
సేమ్ నా కూడా మరీ ఈరోజు బేకింగ్ గురించి మాట్లాడుకుందాం
షోర్ చాలా టేస్టీ టాపిక్ ఇది
నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు బేకింగ్ ట్రై చేసావు
టైమ్ లో యూట్యూబ్ వీడియోస్ చూసి మక్ కేక్ చేశాను తెలుసా
చ్చిందీ
టేస్ట్ బానే ఉంది కానీ కేక్ స్టోన్ లాగా హార్డ్గా అయింది తెలుసా
అయ్యయ్యో
నా ఫస్ట్ బేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది షుగర్ మర్చిపోయి అయ్యయ్యో తరువాత
అందరూ ఒక బైట్ తినీ హెల్దీ కేక్ అనుకుంటా అని అ నవ్వారు
అది అన్కంఫర్టబుల్ మెమొరీ కదా
అన్ష కెట్ట పై వారి అవును
నీ ఫేవరెట్ బేక్రి ఐటెం ఏంటి
నాకైతె చాక్లెట్ కేక్ అంటె చాలా ఇష్టం
ఓ అవునా నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటె ఇష్టం తెలుసా
చీజ్ కేక్ కూడ చాలా బాగుంటుంది
ఆ బాంటది బ్రౌనీస్ గురించీ మర్చిపోకు
అవును వామ్ బ్రౌనీస్ విత్ ఐస్ క్రీమ్ అయితే హెఫెన్ అనుకో
నిజమే నేను బేక్రీ కిి వెల్లినప్ ప్పుడు స్మెల్ మాత్రమే చాలు అనీ కొనాలనిపిస్సుంది తెలుసా
ఓ ఇంక ఫ్రెష్ బ్రెడ్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం
అవును బేకింగ్ లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇంపార్టెంట్ కదా
అవును కుకింగ్ లో అడ్జస్ట్ చేయొచ్చు కానీ బేకింగ్ లో అలా కాదు కంపల్సరిగ మెజర్మెంట్స్ తీసుకొని చెయ్యాలి
అవును ఒక స్పూన్ ఎక్కువా తక్కువా అయినా రిజల్ట్ మారిపోతుంది
అందుకే బేకింగ్ ని సైన్స్ అంటారు
అవును నువ్వు హోమ్ లో ఎవరితో కలిసి బేక్ చేస్తావ్
నేన్ మా సిస్టర్ తో కలిసి బేకింగ్ చేస్తా ఉంటాను
అవునా ఆర్గ్యుమెంట్స్ ఉండవా మీ ఇద్దరి మధ్యలో
చాలా ఆర్గుమెండ్స్ అవుతాయి తను డెకొరేటింగ్ చేస్తుంది నేను టేస్టింగ్ చేస్తాను
బెస్ట్ టీమ్ వర్క్
నువ్వు
నేను అమ్మతో చేస్తాను అమ్మ క్లీన్లీనెస్ మీద స్ట్రిట్ తెలుసా
ఓన్లీ కిచెన్ మెస్ చేస్తే ఏమంటారూ
కుకింగ్ కాక్ అ కుకింగ్ కన్నా క్లీనింగ్ ఇంపార్టెంట్ అని లెక్చర్ స్టార్ట్ చేస్తారు
అమ్మలందరూ ఒకేలా ఉంటారు ఉంటారు కదా అనుకుంట
అవును కేక్ డెకరేటింగ్ ట్రై చేసావ ఎప్పుడన్న
ట్రై చేశానూ ఇంస్టాగ్రామ్ లో చూస్తే ఈజీగా ఉంటుంది
అంటే రియాలిటీలో చెయలేదా ఎప్పుడు
ఫ్రోస్టింగ్ ఒక సైడ్కిి పడిపోయింది నేను చేసేటప్పుడు
హహ నా ఫ్లవర్స్ అన్నిీ క్యాబేజ్ లాగా వచ్చాయి తెలుసా
అవునులే ఇంకా ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ అవుతాంలే
అవును బర్త్డే కేక్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడం స్పెషల్ కదా
చాలా స్పెషల్ హ్యాండ్ మేడ్ ఎఫర్ట్ ఉంటుంది
అవును ఫ్యామిలీ మెంబర్స్ అప్రిషియేట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటది
నా కజిన్ బర్త్డేకి వన్స్ నేను కేక్ చేశాను
అవునా ఎలా రియాక్ట్ అయ్యారు అందరూ
డెకరేషన్ పర్ఫెక్ట్ కాలేదు కానీ అందరూ టేస్ట్ బాగుంది అని చెప్పారు
ఆది ఇంపార్టంట్ లే
బేకింగ్ పేషంట్స్ నేర్పిస్తుంది కదా
అవును వెటింగ్ నేర్పిస్తుంది
క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది
ఆవును కాన్ఫిడెన్స్ కూడా వస్తుది మనకు
ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్ కాకపోయినా కంటిన్యూ చేయాలి
నిజమే మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి కదా
బేకింగ్ వీడియోస్ చూస్తూ ఎప్పుడైనా మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చాయా
అయ్యో చాలా సార్లు అయ్యాయి తెలుసా
అప్పుడు ఏం చేసావ్
ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాక్లెట్స్ సెర్చ్ చేస్తాను నేను
హయ్యో నాకు బిస్కెట్స్ తో సరిపెట్టుకోవాలి
ఫ్యూచర్ లో ఓన్ బేకరీ ఓపెన్ చెయాలి అని ఎప్పుడైనా అనిపించిందా
చిన్నగా ఒక క్యూట్ బేకరీ ఉండాలి అని డ్రీమ్
నేమ్ ఏం పెడతావు దానికి
నేనా స్వీట్ మూమెంట్స్ అని చెప్పి పెడతా
వావ్ చాలా క్యూట్ నేమ్ తెలుసా
నువ్వేమని పెడతావ్
ద హ్యాపీ ఓన్ అని పెడతా తెలుసా
అది కూడా సూపర్ గా ఉంది లే
అవును బేకరీలో ఏం స్మెల్ చేస్తావు్ నువ్వు ఏం సెల్ చేస్తావు్
కేక్స్ అంట కప్ కేక్స్ అంట ప్యాన్ కేక్స్ అంట కుకీస్ అంట
ఓ బ్రౌనీీస్
ఆ బ్రౌనీీస్ డోనట్స్
ఉ ఇంకా ఫ్రెష్ బ్రెడ్స్ చెయవా
ఆ ఆ ఫ్రెష్ బెడ్స్ కూడా చేస్తా ఇంకా సీజనల్ డెజర్ట్స్ ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ డెజర్ట్స్
ఓ కస్టమర్స్ హ్యాపీగా వెళ్ళాలి
అ ఎక్సట్లీ మా గే ఎమ్అంత అదే కదా కస్మర్స్ ఎంత హ్యాపీగా ఉంటే మా మాకు అంత ప్రాఫిట్ అనేది వస్తుంది కదా
అవును బేకింగ్ అంటే ఫుడ్ ప్రిపరేషన్ చెయడంం మాత్రమే కాదు కదా
అవును ఇంకా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఉంటాయి ఫ్ బేకింగ్ గే
అవును మెమొరీస్ క్రియేట్ చేయడం కూడా ఉంటాయి
ఉ సెలబ్రేషన్స్ ని స్వీట్ గా మార్చడం
అవును చాలా బ్యూటిఫుల్గా చెప్పావు
ఈ కాన్వర్జేషన్ వల్ల నాకు కేక్ తినాలనిపిస్తుంది ఇప్పుడు
నాకు కూడా ఇప్పుడు బేకరీకి వెళ్ళాలి అనిపిస్తుంది తెలుసా
డైట్ ప్లాన్స్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే ఆయితే
ఈ డైలాగ్ చాలా ఫిమేల్ ఇయర్ గా ఉంది తెలుసా
నిజమే ఇంకా జస్ట్ వన్ మోర్ పీస్ అని చెప్పి హాఫ్ కేక్ ఫినిష్ చేస్తాం
లైఫ్ లో కొన్ని స్వీట్ మూమెంట్స్ గిల్ట్ లేకపోతే ఎంజాయ్ చేయాలి
అంతేనేం అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్తున్నావు ను్వు ఎప్పుడైనా ఇంట్లో కేక్ బేక్ చేసావా
అవును నేను చేశాను ఓరియో బిస్కెట్ ఉంటది కదా దానితో కేక్ చేసా తెలుసా కొంచెం బేకింగ్ సోడా వేసి ఇంకా పైనట్ డార్క్ చాక్లెట్ వేసి లేయర్ తో సూపర్ వచ్చింది తెలుసా టేస్ట్ మొత్తం అందర బాగుంది టేస్ట్ అని చెప్పారు తెలుసా
ఓ అవునా అంటే ఫస్ట్ ఏం చేసావా అది
అవును ఫస్ట్ టైం చేసాను నువవు నువ్్వవు ఎప్పుడు చెయలేదా
లేదు నేను వన్స్ న నేను ఒకటే చెయలేదు కానీ మా కజిన్ ఎంతో కలిసి చేశాను హెల్ప్ చేశానున్నమాట
ఓ
వచ్చంది మరి అంత పర్ఫెక్షన్ గా ఏం రాలేదు కానీ వచ్చంది బానే
ఆ
మరి నీ మీ ఊర్లో ఏమైనా ఇట్లా బ్రౌనీస్ ఇట్లా డెజర్ట్స్ షాప్ ఏమైనా ఉందా సపరేట్ గా
సపరేట్గా ఏం లేదు బేకరీలోనే పెడతారు వాళ్ళు కానీ టేస్ట్ అంత అంత ఫ్రెష్ గా పెట్టరు ఎప్పుడు ఎప్పుడువో పెట్టే తింటారు దానికన్నా హోమ్మేడ్స్ ఫుడ్ ఇస్ బెస్ట్ ఫుడ్ కదా
వున్లే అది నిజమే కానీ మా ఊళ్లో కొత్తగా బిసావు అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు
ఓ
ఆక్కడే దొరుకు తున్నాయి చాక్లెట్ బ డోనట్స్ అంట బ్రౌనీస్ అంట స్ట్రాబెర్రీ చాక్లెట్ అంట ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ నేన ఎప్పుడూ టేస్ట్ చేయలేదు
అవునా వెళ్ళి తినొచ్చు కదా ఒకసారి టేస్ట్ చెయొచ్చు కదా
అవును చెయ్యాలి టైం కుదరట్లేదు చెప్పాలి మా ఫ్రెండ్స్ కి వెళ్దామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్తేనే కదా ఫన్ గా ఉంటుంది ఒకటే వెళ్ళి తింటే ఏముంటుంది చెప్పు
అవును నిజమే వాళ్ళతో ఇది అదే మొత్తం మాట్లాడుకుంటూ గాసిప్ చేసుకుంటూ తినడంలో అమజాయే వేరు
హ ఇంకా ఏం చేస్తున్నావు తిన్నా
ఏ ఆ తిన్నా పడుకో నన్ను నువ్వేం చేస్తున్నావు్
అ నేను ఏం లేదు అదే ఇంకా బేకింగ్ గురించి గుర్తుొస్తే సరే నీతో మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను
నా మౌత్ లో కూడా వాటర్ వస్తున్నాయి తెలుసా బేకరీ ఐటెమ్స్ గురించి గుర్తు చేసుకుంటంతే మన్ నా బర్త్డే అయి్యింది తెలుసు స కేక అలానే ఉంది ఇంట్లో
అవునా ఎలా నిన్న టేస్ట్
బాగుంది కేక్ కట్ చేసాను అది టేస్ట్ అలానే ఉంది ఇంట్లో అంటే నేను నేను చెయ్యలేదు ఇంట్లో బయట నుంచి తెచ్చారు మా ఫ్రెండ్స్
అతే ఇంకేమ్లే బాగా ఎంజాయ్ చేసావన్నమాట
ఆ ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్నాను తను నా కోసం చేయిన్ తెచ్చింది తెలుసా ఎంత బాగుందో తెలుసా
ఓ అవునా ఎయితే గిఫ్స్ కూడా వచ్చయన్నమాట నీకు నీ బర్త్డే కి
అవును గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఇంకా మా సిస్టర్ బ్యాగీ జీన్స్ ఇచ్చింది
అయితే స్పెషల్ గా ఉన్నిందిన్నమాట రోజంతా నీకు
అవును చానా స్పెషల్ గా ఉండింది చాలా ఎంజాయ్ కూడా చేసా తెలుసా
సరే ఎప్పుడైనా ప్లాన్ వేద్దామా బయటకి వెళ్ళి ఇట్లా డెజర్ట్స్ బ్రౌనీస్ టేస్ట్ చేద్దామా
ఆ పక్కా ట్రై చేద్దాం
హ్మ్ ఇంకా మన ఫ్రెండ్స్ అందరికి చెప్దాం ట్రై చేద్దాం అని చెప్పి అందరితో వెళ్తేనే కదా ఫన్ గా ఉంటుంది
అవును ఇంకా అలానే బయటికి వెళ్ళి తినేసి అలానే ఎక్కడికన్నా వెళ్ళలి పార్క్ కి అలా తిరిగేసి ఎంజాయ్ చేసేసి వద్దాం సరేనా
అవును ఇంకా చాలా మెమోరీస్ కూడా క్రియేట్ చేయాలి కదా
ఆ అవును ఫోటోస్ మొత్తం టైమ్స్ అయిపోతది మా ఫ్రెండ్ ఉంది ఎప్పుడు స్నాప్స్ అనే పట్టింట ది తెల్స స్నాప్స్ పిచ్చిది
అంటే ఇంకా స్నాప్ లో స్ట్రీట్ మెయింటైన్ చేయాలి అంటే స్నాప్స్ వేయాల్సిందే కదా
అయినా మరి దారుణం కదా తినేటప్పుడు ఒక నిమిషం ఉండండి నేను స్నాప్ తీసుకో కోవాలి అంటుంది తెలుసా
అంటే తన స్పెషల్ మూమెంట్ ని అందరితో షేర్ చేసుకుంటుంది అది ఒక హ్యాపీనెస్ వాళ్ళ ది
సరే సరే లే
సరే ఇప్పుడు నేను వెళ్ళాలి బాయ్
సరే బాయ్